హాలో
హలో హాయ్ అండి
హాయ్ అండి
బావున్నారా అండి తిన్నారా
ఆ తిన్నాం మీరు
ఆహ తిన్నామండి ఏం తిన్నారండి
ఈరోజా మా మమ్మీ బిర్యానీ జేసింటే తిన్నా
అవునా అండి బిర్యానీ మీరు చేస్తారా అండి బిర్యానీ
ఉమ్ లే ఏదు మా మమ్మీ జేస్తే చూస్తా అంతే
అవునా ఓకే మీకు తెలుసా అండి ఎలా చేసేది బిర్యానీ అని
అంతగేం తెలీదు మరి లైట్ లైట్ గ్ తెలుసు
అవునా అండి
హుమ్
అంటే మీకేమి ఇష్టమండి
నాకు చాలా ఇష్టం ఒకటని కాదు
అవునా అంటే ఫుడి ఏనా మీరు
ఆ నేను ఫుడ్ లవర్ అండి
అవునా అండి
ఉమ్ మరి మీకు ఏమేమి అంటే ఇష్టం మీకు
ఆ నాకు కూడా బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి
ఆమ్
చికెన్ బిర్యానీ చాలా ఇష్టము ఏమండి
ఎలా చేయాలో తెలుసా మీకు
ఆ తెలుసు అండి ఎలా చేయాలో చేయాల కదా మరి అమ్మాయిలు అంటే
మరి కొంచెం చెప్పవచ్చు కదా మేము నేర్చుకుంటాం అట్లా
అవునా అండి నేర్చుకోండి చెప్తాను అందులో ఏముంది
ఆ స్టెప్ బై స్టెప్
ఆ ఏం లేదండి ఫస్ట్ చికెన్ తెచ్చుకోవాలండి మనము
ఆమ్
హలో
ఆ చెప్పండి
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ కొంచెం చికెన్ తెచ్చుకోవాలండి చికెన్ తెచ్చుకునిన తర్వాత అందులోకి అంటే ఇది ఆ వేల్లుల్లి పేస్ట్ ఉంటది కదా
హు
ఆ అది అది కొంచెం వేసుకొని పెరుగు కొంచెం ఎసుకొని వేసుకోవాలండి అందులో
అటే టైం వేసుకోనలా వన్స్
ఆ అన్ని కొంచెం కొంచెం కోవాలండి అంటే చికెన్ ఫస్ట్ ఇది చేసుకోద్ది సేపు అంతా ఎసి మిక్స్ చేసుకోవాలండి
ఉ
మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి అది మీకు రైస్ చేయడం వచ్చ అండి
అవునా అంటే కొంచం ఆ రైస్ లోకనే మనం కొంచం యాలకి ఆ బిర్యానీ ఆకు వస్తాది కదా పలావ్ ఆకు అని
ఆ
ఆ అవన్నీ వేసుకొని కొంచెం ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటదిండి రైస్ లో
అంటే ఏ రైస్ అయితే బాగుం పల్లెల్లో ఓన్లీ స్టోర్ రైస్ ఉంటది కదా
ఆ స్టోర్ రైస్ అంతగ బాగోదండి అందులో మనం షాప్ నుంచి కొంచెం తెచ్చుకోవాల అండి బులెట్ రైస్ వస్తది కదా
ఓ అవునా
అది తెచ్చుకుంటే బాగుంటదండి మీరు పల్లెల్లో అండి ఉండేది
ఆ అవునండి
అంటే మీరు రుబ్బు కొంటార ఆ కారం లేదంటే మిక్సీ పట్టుకుంటార అండి
హ్యాండ్ మేడ్ అండి
అంటే టేస్ట్ బాగుంటది కదండి రుప్పు
ఉంటది
అంటే మీ అమ్మ రోజు రుబ్బుకొనే చేస్తార అండి
ఆ
ఆ మీ అమ్మ ఏం బాగ చేస్తారండి మరి
మా మమ్మీ అన్నీ బాగ చేస్తది ఏది
ఉంటది కదా ఇప్పుడు మా అమ్మ అయితే చికన్ ఆ సారీ ఫిష్ బాగ చేస్తారండి ఫిష్ సాంబార్ నాకు చాలా ఇష్టం అమ్మ చేస్తే
అవున
అల మీకు మీ అమ్మ ఏం చేస్తే బాగ ఇష్టం అండి మీకు
టమాట కర్రీ
టమోట కర్రీ నాఅండి
అ
ఓకే టమోట లవర అండి మీరు
టమాట లవర్ కాదు అది బాగుంటది
అవున అండి అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కటి స్పెషల్గా చేస్తారు కదండి
హు
అంటే మీరే మీకేమి రాదా అండి ఏమి నేర్చుకోలేదా మీరు చేయడం అంటే ఎమర్జెన్సీకి ఏమన్నా ఇప్పుడు మనమే చేసుకోవాల్సి వస్తుంది కదా
నేను ఎగ్రీస్ చేసుకుంటా
ఓ ఎగ్రేస్ చేయడం వచ్చానండి మీకు
కవచ్చ ఫొన్
హలో
హలో
అలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తది
ఆ ఎలా చేస్తారండి బిర్యానీ
మై నీ బిర్యానీ చేయలే
ఆ సరే అదే ఎగ్గ్రిస్ ఎలా చేస్తారండి
ఫస్ట్ రైస్ తీసుకుంటాను ఉడికించుకుంటాను
ఆ
దాని తర్వాత దాని లోగే ఆ కావల్సినవన్న ఇంగ్రీడియంయంట్స్ అన్ని తీసుకుంటాం లైక్ టమోటా ఆనియను చి చిల్లీ పౌడరు సా సాల్టు
హా
ఇలాంటివన్నీ కావాల్సిన నెసెసరీ ఐటెమ్స్ అని తీసుకుడతాను
ఓకే అండి
తీసుకొని ఓ ఒక కడాయి తీసుకుటాను
ఓకే అండి
అంత మాది అంత పొయ్యి మీదనే చేస్తాం గ్యాస్ ఉండదు మాకు
అవునండి అంటే పొయ్యిలో కూడా బాగుంటది కదా కానీ కొంచెం పొగి వస్తుంది అదే ప్రాబ్లం అండి
ఓవర్కమ్ చేసుకొని చెయాలి దాన్ని అ చేసుకుని తర్వాత ఫస్ట్ కట్ చేసుకునే ఆనియన్స్ టమోటాస్ ఫస్ట్ ఆయిల్ వేస్తాము
ఆ
ఆయిల్ ఏసి దానీలోకి ఆనియన్స్ స్ టమాటాస్ అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటాము
ఓకే అండి
కొంచెం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా
హా
ఫ్రై చేసుకుంటాం దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాను
అవునా అండి
మ్మ్
అంటే ఇంట్లో వాళ్ళకి ఎప్పుడై చేసి పెట్టినారా అండి మీరు
మొన్న రీసెంట్గానే చేశాను
అవునండి అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఎగరైస్ బయట తి తంటానండి ఎక్కువ ఇంట్లో తినను
నేను మా బ్రదర్ ఇద్దే ఇద్దరే తినం మా మమ్మీ వాళ్ళు చికెన్ వె యే చికెన్ తెచ్చుకున్నారంటే వేరే ఏదన్నమాట పిగ్గు తెచ్చుకున్నారు
ఓకే ఓకే
ఆ టైంలో నిన్ ట్రై చేశాను వస్తదో లేదో అనుకున్నాను కానీ బా ఒచ్చింది
అవునాండి మీక్ చపాతి చేయడం ఒచ్చా అండి చపాతి పూరి అలా
హా అవ్ కూడా ఒచ్చు పిండి కలపడం రాదు మమ్మీ కలిపిస్తే చేస్తా
ఓకే అంటే బా ఇదిచ్చసి కాల్ కాల్స్తారా మీరు
హా కాలుస్తా చట్నీ చేసుకుంటా దాంట్లో కా కవల్సి దాలో కావల్స్ ఇన్ వన్నీ నేనే చేసుకుంటా పిండి చేయడం మరం రాద్ నాకు
ఉహ్మ్ నేర్చకోవాల కదండి ఎమర్జెన్సీక్ మనమే చేసుకోవాల్సి ఒస్తది కదా అమ్మ వాళ్ళన్ని దగ్గరికి రాలేరు
రారు కానీ నేనిక్కడ హాస్టల్లో ఉంటాను కదా ఇప్పుడు హాలిడేస్ తనీ ఇంటికోచ్చాను
ఓకే ఓకే హాస్టల్ అంటే బయట హాస్టల్ లేదంటే అక్కడే ఫుడ్ పెడతారా అండి
అ బయట హాస్టల్
ఉ ఫుడ్డు వాళ్ళు పెడతారా మీరు చేసుకోవాలా అండి అక్కడ
వాళ్ళే పెడతారు ఇలా న్లే రోజు మెనూ ప్రకారం పెడతార్ ఆళ్ళక్కడ
అవునా అండి
ఊహ్
మీరా కంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర సైడా అండి ఉండేది
ఉ ఆంధ్రాలో నెల్లూరు సైడ్ ఉన్నాన్ నేనిప్పుడు
ఇప్పుడ్ నెల్లూరు లో ఉన్నారండి
ఉ
ఆ సెట్ అంతా ఎండల్ ఎక్కువ గదండి
ఎన్న్ ఎక్కువే కానీ ఏం చేయలేము కదా మేము ఎండ్ లో ఎందు పోతాం జెప్పండి హాస్టల్ అంటే కాలేజు
అ అంటే నెల్లూరులో ఏ ఎండ లెక్ క్కువ అని విన్నానండి నేను ఎప్పుడు రాలేద్ నేను కూడా అండి విన్నాను
ఊమ్ నవునవును మరి మీరేక్కడున్నారు
మేమ్ ఇప్పుడు టౌన్ లో ఉన్నామండి బెంగళూర్ లో ఇక్కడ ఏమ్ రుబ్బుకోని ఏమి చేసుకోమండి వంటల్ మేము అంతా అంటే మిక్సీ పట్టుకొనే పట్టుకోవాలి ఏం చేసుకోవాలనుకున్నా
ఈగిసారి ఇంటికి పోతే కొత్త రెసిపీ ఏమన్నా ట్రై చేయాలి నేనైతే
ఆ బిర్యానీ ట్రై చె్యండి బావుంటది చెప్తాన్ ఎలా చేయాలో
ఉ సరే అండి
ఆ ఫస్ట్ చికెన్ తెచ్చుకోండండి చికెన్ తెచ్చుకొని ఇది బా కడుక్కోండి
హు
కడిగిన్ తర్వాత అందులోకి కొంచెము అ మసాలాలన్నీ ఏస్కోండండి గెరం మసాలా చికెన్ మసాలా కారం పుడి
ఉ
అన్ని వేసి అందులో కొంచెం పెరుగు వేసుకోండి అవి
ఆ
పెరుగేసిన తర్వాత మళ్ళీ ఇది ఆ ఆ వెల్లుల్లి పేస్ట్ వస్తది కదా అది మనం ఇంట్లో చేసుకొని వేసుకుంటే బాగుంటదండి షాప్ లోది అంతా బాగోదు
ఉ
అది ను వేసేసుకున్న తర్వాత మరి ఎగ్ ఒక ఎగ్ పగలగొట్టి అందులో వేసుకోవాలండి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి బాగా సైడ్ కి పెట్టాలండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అందులో
ఎగ్ ఎందుకెస్తారండి దాంట్లో
ఎగ్ వేసుకుంటే బాగుంటదండి టేస్ట్ కి బిర్యానీలోకి ఎగ్ వేస్తారు కదండి
తెలీదు నేను బయట తిన్నప్పుడు ఎగ్ సైడ్ లోకి ఇస్తారు దాంట్లోకి
ఆహా లేదండి ఏ బిర్యానీ చేసే దగ్గర ప్రతి దగ్గర ఎగ్ కూడా వేస్తారు అందులో
ఆ అవునా
అవునండి మరి రైస్ కూడా బిర్యానీ అంటే ఇప్పుడు మనం మసాలా వేసుకుంటాం కదండి
ఉ
అందులో రైస్ వేసుకుంటే బా రైస్ అందులోనే ఏసి చేసుకుంటే బాగూడదండి సపరేట్ గా రైస్ వేసుకొని
ఆ
ఆ అందు రైస్ అందులో వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగా వస్తుందండి రైస్ కూడా బాగా అవుతుంది బిర్యానీ కూడా టేస్ట్ కూడా బాగుంటది
కాదు ఇప్పుడు చికెను కేజీ బట్టి రైస్ వేసుకునాలా లేకుంటే రైస్ బట్టి చికెన్ చికెన్ తెచ్చుకోవాలి ఇప్పుడు కేజీ చికెన్ అనుకో
ఆ
ఎంత రైస్ వేస్తావ్ దాంట్లో ఎంత
వన్ వన్ కేజీ వన్ కేజీ రైస్ వేసుకోవచ్చండి
ఒక కేజీ చికెన్ కా
ఆ ఒక కేజీ చికెన్ కి ఒక కేజీ రైస్ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేకో పోకూడదండి టేస్ట్ వెళ్ళిపోతుది మరి
అవునా
ఇప్పుడు మీకు ఎక్కువ మంది ఉంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కువ చేయాల్సి వస్తుంది కదండి అప్పుడు ఎక్కువ తెచ్చు మల్ల చికెన్ కూడా ఎక్కువ తెచ్చుకొని రైస్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మీరు మరి ఒక కేజీ చికెన్ కి రెండు కేజీలు అలా వేసుకుంటే టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది పోతుదండి ఏం ఉండదు అసలు తిన్నట్లు కూడా ఉండదండి
అవునండి
నాకైతే బిర్యానీ చాలా ఇష్టం అండి అప్పుడప్పుడు బాగా చేసుకొని తింటామండి మేమైతే నాకు నేను చేయడం కన్నా మా అమ్మ చేస్తే ఇంకా ఇష్టం అండి బాగా చేస్తుంది మా అమ్మ బిర్యానీ
మరి ఎవరికన పెట్టారా మీరు చేసి ఎప్పుడన్నా ఎవరికన్నా చేసి పెట్టారా ఎప్పుడన్నా
ఆ నేను చేస్తానండి ఇంట్లో మా అమ్మ వాళ్ళు కూడా తింటారు అంటే ఇంట్లో ఉంటేనే మేమే నేనే చేస్తానండి ఎప్పుడు ఇప్పటికైనా పనికి వెళ్తే మాత్రం అమ్మ వాళ్ళు చేస్తారంతే వంటలు కూడ రోజు నేనే చేస్తానండి ఇంట్లో ఇంకేమండి మరి
హలో
మరి ఇంకేమని చెప్పాలి మీరే
ఏం లేదండి సరే అండి అయితే ఉంటానండి
ఆ సరే బాయ్ అండి
బాయ్ అండి